హలో
ఆ చెప్పరా ఏం లేదు కాలి కూసిన
ఏం అయింది అయితే రివ్యూ
నా నువోచ్చి రాసేది ఉండే
హ్మ్
ఐనా నువోచ్చి చూపిత్తేనే రికార్డ్ మర్సీస్తడట
త్రీ డేస్ హాలిడేస్ వచ్చినట్టుగానీ ఒక్క బుక్ కూడా ఓపెన్ చేయలే తే సా నేను అయితే మంచిగా మంచిగా ఎంజాయ్ చేస్తానా పండు కుంటనా తింటానా పా
పండుకోవడమే మనకి పెద్ ద పీస్ అంటే పడుకోవడమే నిజంగా తెలుసా నిద్ర అస్సలు ఉంటాలె నికు తెలుసా ఆ నిద్రనే ఉంటలే నాకు వారం రోజులు అయితుంది మంచిగా వ డుకొని తెలుసా ఈ డాక్యుమెంటేషన్ ఆ ఈ రోజతోనీ అయి అయిపోయిందమ్ అనుకుని ఇంక అల్డ్ ఇంకా మిస్టేక్స్ తెల్సా మా హె ఓడి దగ్గరికి పోయిరు కొందరు ఆ ఈ లైన్ కట్ ఉంది హెడ్డింగ్ ఈ లైన్ కిట్టు ఉంది హెడ్డింగు అనేసి
కాదు అసలు గైడ్ ఒక్కడప ఆ కలెక్ట్ చేస్తే సరిపోదా ఎచ్చుఓడి కూడా చూడాలా అవసర
ఓ మా హెచ్చఓడి ఎంద్ అనుకునావ్ ఆయననే మెయిన్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంటరెస్టింగ్ పర్సన్ నేనా మోస్ట్ ఇంపార్టెంట్
కడే జాల అం
మా గైడ్ తు తూ మంత్రం మీ ఆయన మేమే
మా కూడా ఆట్లానేని దొరి ఫిమేల్స్
మాకా ఈడసలు మంచోడు ఏమంటె ఆది అయితే ఏమంటుండు హెచ్ ఒ డి మీరు కాదక డాక్యుమెంట్ మిస్ మ మిస్టేక్స్ ఉన్నాయి అనుకో డాక్యుమెంట్ రీప్రింట్ అంత రీప్రింట్ ఏడు వందలు అయినియ్ తెలుసా అదీ సెవెన్ బుక్స్ జి అయి మొ మొత్తం ఒకేదానికి సెవెన్ హండ్రెడ్ అయినాయంటే నా అదృష్టం మంచిగా ఉంది తీపించుకుని వచ్చినని చెప్తుండు మళ్ళ వాళ్ళా తర్వాత నుంచి ఎయిట్ హండ్రెడ్ తీసుకుండంట వాడు
ఎందుకు వాడు పెంచిండా ఇగ
కావచ్చు వాడి గూడా అవు హ కదా
అదే అదే ఆ ఇక చాలా తిప్పిస్తురన్నట్టు వాడు యిినట్
పెతాం ఆ నేనూ అట్లే చెప్తున్నా అనమాట
మ్. హూమ్.....
గట్లా గట్లా ఆయనాయితే రివ్యూ ఎట్లా అయిందో తెలుసా? ఒన్లీ ఒకటే ఒక సా.... సార్ వచ్చిండు. కూర్చున్నాం అయితే కూసున్నాం అయి పెన్ని ఇగ వేరే వాళ్లు వస్తారు కదా.. వేరే ఫ్యాకల్టీ. వేరే ఫ్యాకల్టీ వస్తే ఉంటారు కదా. అయ్యావ సార్అండి, టెన్ మినిట్స్ ఉంటాది, ఒక్కొక్క బ్యాచ్ కి తొందర తొందరగా కంప్లీట్ చేయండి. మీ తొందర తొం మీరు సైలెంట్ ఉండి తొందర తొందర కంప్లీట్ చేస్తే లంచ్ వరకు క్లోజ్ చేస్తాం, లేకపోతే రోజు మొత్తం పెడతాం అన్నారు. టెన్ ఫిఫ్టీన్కో టెన్ థర్టీకో స్టార్ట్ అయింది. మొత్తానికి ఇగ దబ్బ దబ్బ చెప్పిన నేనే ఏదో ప్రిపేర్ అయితే ఏదో వయ్యొ
మ్మ్ హుమ్ గట్లనే ఉంటాయి. మనం అస్సలు ప్రిపేర్ కావద్దు, అందుకే అట్లాంటి వాటికి. కి..
అంతా ఇట్లా రాండమ్ గా చెప్పేసేయాలే. అందుకే ఇం కొంచం ఇంగ్లీషు ప ఫ్లూయెన్సీగా మంచిగా ఆ అంతే అసలుకి. అయితే ఏమైంది, నా టైంకే వేరే ఫ్యాకల్టీ సార్ వత్తాండు. అబ్బా, అనుకున్నా ఇగ. వచ్చిండు, వచ్చి మళ్లా మాకు ఎంపీఎం సబ్జెక్ట్ చెప్పిండు. అల్ల మైక్రోకంట్రోలర్ న్ ఏంది దాని స్పెసిఫికి తెలిసి, ఏంది మైక్రోప్రాసెసర్ సర్క్యూట్ కంట్రోలర్‌కి డెఫి? ప్రైజ్‌ని, అది డిఫరెన్స్ ఏంది? సెంచరి ఏం చేస్తది ఇంకేమేమో పిచ్చి డౌట్లు అన్నీ అడుగుతుండు బయట స్మోక్ ఉంటది కదా అది ఇన్‌సైడ్ దగా బస్ వస్తది గదా నేనేదో నాది నాకు తెలిసిందే ఎప్ త్తినా మనం ఊకోం కదా మనం నోరు మూసుకోని ఉంటే మార్చియ్యరు ఆ ఒర్రినా ఇగ మా బ్యాచ్ ఓళ్ళను అడుగుతుర్రు ఏ ఎడ్డి మొఖాలు ఏసుకుని జూత్తారు నేనే ఆన్సర్లు వెనకా నుంచి అంది ఏం చేయాలే రాజ్యోల్లు దానికి స్పెసిఫికేషన్స్ చెప్ వాడిని అంటే ఏమంటలే వన్ ట్వెంటీ ఐటెమ్ బీ ఆ ఫోర్ ఎం బీ ర్యామ్ వన్ ట్వెంటీ ఎయిట్ ఎం బీ రోము ఇవే చెప్తుంన్నిగా నాకు చెప్తున్నా క్లాక్ స్పీడ్ ఎంతుంటది ఎంత కట్టికి ఎంత వోల్టేజ్ ఉంటంది ఎంత అది ఉంటది ఎంత ఉంటంది అంటే వో ఇగ వై నేను ముందు గూగుల్లో సెర్చ్ చేస్తాం వేరే వాళ్ళను అడుగుతుంటే
ఆహా మనం అట్లా ఫస్ట్ టమాట్లల్
ఫస్ట్ ఏం అడుగుతారు ఏం క్యాచ్ చేసి అయితే నా మా ఫ్రెండ్ ఉంటది కదా ఆమెదయ్యేటప్పుడు వాళ్ళ గైడ్ కొంచెం స్ట్రిక్ట్ అనమా తిన్నాడిగా ఓ ఆ ముందు బ న్నోళ్ళకి వేసుకున్నాడు కదా లేదు కుళ్ళు కాదు ఏం చెప్తులేరు గేట్ వే అంటే ఏంది రౌటర్స్ అంటే ఏంది గేట్ వే ఏం చేస్త తది రావట్ అరేంజ్ చేస్తుంది ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటావ్ డ నోరిప్పుతలేరు అలా ఒక గైడ్ ఉంటాడు ఆ ఐ ఒ టి సబ్జెక్ట్ చెప్తడట అన్ని సబ్జెక్ట్ చెప్పా అయితేగా మా ఫ్రెండ్ వాళ్ళ గైడ్ కదా వాళ్ళని ఏమన్నాడు వాళ్ళ బ్యాచ్ లో ఇగ ఆయన కలవకపోతే మీ బ్యా చ్ లో ఒక ఆయన కలవలేదు కదా నువ్వు కలవలేదు కదా వయ నన్ను ఆ నడు నడు నువ్వు చెప్పద్దు వద్ వద్దు నడు నడు అని అంటాండు మొత్తం ఆ
పెద్ద దేవుడా
సారు మీరు విఐపి పర్సనా సార్ అంటనే నేను ఇప్పు పాపం అదే తిట్టి పని ఇంకో మల్ల ఫెయిలియర్స రా మీరూ జూనియర్స్ తోని చెప్పుకోండి మీరు సప్లీ ఫీస్ కట్టుకొండి డాక్యుమెంట్ జాగ్రత్త అంత వామ్మో అనుకున పడ ఎప్పుడు పో బాబు అనుకున్నా అనుకున్నా లేస్తాను అమ్మా అనుకున్నా నా బ్యాచ్ ఇంకొక బ్యాచ్ అయిపోనా నా బ్యాచ్ అయినమేనాంక ఇంక సరీ అనేసి అయిపోయింది ఇక తర్వాత ఇక వీళ్లు వేరు వీళ్ళని ఏమన్నాడు పిపిటీ చెప్పినా కవిలే అయితే ఒక క్వశ్చన్ అడిగిండు ఆడినోలా ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ ఎప్పమన్నార ఆడి లా ఆ చెప్పరు దానికి తర్వాతకి టూల్స్ ఐకాన్ ఉంటది కదా టూల్స్ ఐకాన్లు ఏమేమి ఉంటాయి ఇట్లా ఇన్స్టాల్ చేస్తాం మళ్ళీ మెయిన్ గా చూస్తాం మనం అది ఏం చేయని అడుగుతాడు అది మ గుర్తుంటదా మనకి అప్పుడు గుర్తుంటడే ఎక్కువ చేసినప్పుడు ఇం ఇప్పుడు గుర్తుంటదా
అసలు అది అప్పుడు మనం చూసుకుంటే కానీ అంత పర్టికులర్ గా డీప్ గా పోతారుదాందు
టూల్స్ లైబ్రరీ అన్ని చెప్తున వాళ్ళు ఏం చుట్టలేరు
నిజో
ఉమ్ ఇగ దానికి తర్వాతకి అయిపోయింది మొత్తానికి అయిపోయింది అని ఇంకా నన్ను కలవండి మీరు నన్ను కలిసినాక ఇంటికి పొండి లేకపోతే మీకు మార్క్స్ వెయ్యను అన్నాడు ఆ గైడ్స్ సల్ల గుండా మంచిగా సరిపోయింది పో అన్న ఇగ అళ్ళ పేపర్ పబ్లికేషన్ గురించి కూడా చెప్పలేదట వాళ్ళకి
దేని గురించి
పేపర్ పబ్లిషింగ్ ఏయాలా కదా
అంటే ఇంకా వేరే బ్యాచ్ వాళ్ళ
నేన ఆహా చేయలే అందరం నేనైతే తగడ పడ్డట్టు తీపించ నా సెవెన్ బుక్స్
హ
మరి ఏం చేయాలి
అంటే ఇప్పుడు మళ్లా దీపయాలదాని
ఆహా మరి హెర్చ్చవడి మెర్చ్చకపోతే ఏం చేయాలి మేము
హా ఇంకా మీ చూడలేదా హెచ్ ఓ డి
ఊ హుమ్ పోలే నేను లాస్ట్మ అట్ల పోత రెట్లున్న సైన్ చేస్తాడు నాకు
అవును అది బెటర్
నిజంగ మ గైడ్ అన్నాడు ఏ రీ ప్రింట్ గీ ప్రింట్ అవసరం లేనా మామె పెటూరన్నాడ్ మ గైడు
మరి ఇంకేమి ఇక రోజు గైడు ఉన్నాంక
ఎ చెప్పుల ఊకె ఎవడదిత్తడుే పైసలు ఎవడి కొత్తాయి ఇగ ఇప్పటికే వాటికే సెవెన్ హండ్రెడు నాకు ఈ టీమ్ లీడర్ ఎందుకయినా రా బా బూ అన్పిస్తుంది నాకయితె
అహ డిపార్ట్మెంట్కి దాటికి మనక మ సంబంధ మా అసలు అ అంతే కదా ఇంతో దీపిచ్చుడే ఎక్కువ రా అంటే అల్లా వంకలు ఒకటి
తాతలు అన్నీ మళ్ళ ఇది ఇటు ఉండాలె అది అటు ఉండాలె ఇలా కొడుకుం డ్ అన్ని సరే మరి అవన్నీ చెప్తాడు కదా హెచ్ ఒడి సార్ ఫుల్ డాంక్యుమెంట్ పెట్టొచ్చు కదా ఎన్నడన్న వెట్టింద ములన్నీ చెప్తాడు కాని
కాద్ మీకింక శాంపిల్ కూడ పెట్టలేదా మీరే చేసి న్లా
మరి
ఒ దేవుడ మాకు శాంపుల్ పెడితేనే అళ్ళ ఎడిట్ చేసినాం తెలుసా మేము
అయితె సాంపుల్ వేరె వాళ్ళ పెట్టి
ఆ వదే వేరే వాళ్ళది అద్ మేము ఎడిట్ చేసినాము
పెద్దోల్ వద్దులే
ఊహు
ఉమ్ గట్ల
అ ఎడిట్ చేసిన్లా బ్లాక్ పేపర్స్ తీసుకొని చేసిన్లా మీరు
ఉహుమ్ ఎడిట్ చేసినాం వేరే వాళ్ళది కప్పె హెచ్ ఓడి పెట్టొచ్చుగద అప్పును నువ్ నన్నేమి కన్ఫ్యూజ్ గామ్ కదా ఇన్ని బాధలు ఉన్నాయి కదా ఆయనకు కూడా ఎమన్న అంటే ఏముంది కంటెంట్ మీరేం రాయరు చ జితి ఎస్తారు అంట
మరి అది తెలిసిందే కదా అవసరమా దాని అంత మం
అలాయిన్మెంట్ కదా అలైన్మెంట్స్ పెట్టాలటా అలైన్మెంట్స్సు
అది పెట్టిన కూడా వాటికి వకల్ పెడుతాలు కదా
హ్మ్ అదే కదా
మరి అయ్యో సరయితే పోయి ట్రై చేషిల్లు అని వదిలేస్తలేరు
ఉమ్ ఎట్లా అంటే అట్లా ఉన్నాడు మా హేచ్ఓడి తోని పెద్ద సావు
హుహ్
ఆయన ఒత్తనే భయం అయితది నాకు ఇంకా నయం ఈ రోజు క్లాస్ తీసుకోలే అయ్యా రివ్యూ అయిపోయింది ఒక క్లాస్ అయిపోయింది తర్వాత వచేసినం ఇగ
ఆహా తొందరానే ఒచ్చినవ
ఆ తొందనే వచ్చినా ఇగో ఇప్పుడుదాకా నోట్స్ వచ్చి రాసిన ఫిఫ్త్ యూనిట్ విఎల్ఎస్ఐ
ఉహు నేన్ అయితే మంచిగా ఉచ్చితార్థంగా టూ డేస్ వేస్ట్ చేసిన ఇగ రేప్ బట్టాలిగా ఏమన్నా బుక్స్ ఉంటే
నేను కూడా డిఎస్టి ప్రిపరేషన్స్ స్టార్ట్ జేద్దామని చుత్తూన్న
అవును డిఎస్పి గోరంగుందసలు టాపిక్ డిస్కస్ చేసుకుంటా చదువుదాం టైం ఉంటే
ను ఊమ్ చేద్దాం
అదే అట్లా చేస్
ఎట్లీస్ట్ రోజకి టూ త్రీ టాప్ పిచ్చి లెస్
అవును ఫస్ట్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ గోరంగ ఉన్నాయి అస్ అసలు థియరీ ఏట్నో చదువుకుంటాం గాని థియరీ చదువుకోగల్ మొత్తం ఎట్
ఆహా అది ఆహా ప్రతిదానికి ప్రాబ్లమే ఉంది థర్డ్ చాప్టర్ స్టార్టింగ్ నుంచి ప్రాబ్లమే
ప్రతి టాపిక్ ప్రాబ్లమే ఇస్తాది ఆమె ఇస్తది పీడిఎఫ్ షేర్ చేస్తేది నో నోట్స్ ఇస్
ఏమన్న నోట్స్ లు కావాలంటే నాకు ముందే చెప్పు నేను పిడిఎఫ్ లు చేసి పెడతా
ఆ పెట్టు చేసి అయితే పెట్టు మే డౌట్
ఆహా నికేమన్నా కావాలంటే చెప్ ప్పు అట్లే చేస్తా లేకపోతే
కాహా సరే అడుగుతా